హలో
హలో
ఏంజెత్తన్నావ్
ఏముంది ఎంలే నువ్వేం చెత్తన్నావ్ తిన్న నువ్ తిన్నావా అహ ఏం కురా మీ హిస్టల్ లా ఏం పెట్టింరు
హాస్టల్ లా ఇయాల ఎం బెట్లే బయటకు వచ్చినా ఈ రోజు మా ఇంటికి వచ్
అహ
మీ హాస్టల్లో ఎం పెట్టిల్లు
ఎంలే ఎంలే మ హిస్టల్ లన మర్ మిరుపులు సాంబార్
ఆహా వంటొచ్చా
ఆ వచ్చు నీకు వచ్చా
నాకు రాదు నేర్పియో వచ్చు కదాఎట్లా చేత్తరో చెప్పరాదు
చెప్తా మరి మా ఇంటికి రా మా సెట్. చికెన్ కర్రీయా ఫస్ట్ నూనె పోయ్యాలే. నూనె వోయ్. సి అళో అవన్నీ వేయాలి. మాస జిలకరా జిల్. కార్ ఆఫ్ వచ్చినాక ఉల్లిగడ్డలు అయన్నీ ఎయ్యాలె లవంగాలు చిక్కెన్ కి నూనె పసుపు పెట్టాలె కారం పెట్టినంక అల్లెయ్య అయన్ని అలెయ్యా ఆహ్.
ఏసిన్ తర్వాత ఉడుకిన్ తర్వాత దించుడేన.
కాఫీ వేస్కోను.
ఉహు.
కోతిమీర వేసుకొని అన్ల. మసాలల్ ఎస్కోవాలి.
ఉహు నువ్వు వండినవా ఎప్పుడన్న నువ్వు. ఊ బాగ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టున్నవు గా వంటలల్ల.
ఆహ్.
ఏమేం చేత్తవ్ ఏంది పనులు ఇంటికాడ.
అన్ని చేస్త నువ్వు చెయ్యవా.
ఏ చేత్త నేను గూడ గని.
మడి.
ఏమేం చెత్తవ్ పోద్దుగలెషి ముగ్గేత్తవా.
ఏత్త.
లేత్తవా. ఉహు చాయ్ గిట్ల వెడ్తవా.
ఇంట్లా పెడ్త.
ఉహు ఎన్ని గంట్లక్ లెత్తవ్ ఐదు గంట్లకే లేత్తవ.
ఆహ్.
వామ్మో గ్రేటే నువ్వు.
నువ్వు.
ఏ నేను అప్పుడ్దా అంత సేప్ ఉండ. అప్పడ్దాకా లేవ నేను పండుకొనే ఉంటా.
వామ్మో మీ మమ్మి ఏమనద మరి.
మా మమ్మీ ఏం అనది.
ఊహు.
ఆరున్నరకు లేత్త నేను. అప్పడు వరకు మా మమ్మి ముగ్గేత్తది ఐపోద్ది.
ఆహ.
మ్మ్ అందుకేనా నాకు ముగ్గేసుడు గుడ రాదు.
ఆహ్.
పూలు అల్లుతావా నువ్వు.
అల్లన్ అల్లరాదు నువ్వు.
నాకు అళ్లొచ్చు అట్ల అట్లా అంటే ట్రై చేశ్న మొన్నడు దాక. అంటె పర్ఫెక్ట్ గాదు గని అల్లొచ్చు.
ఆహ్.
ఉమ్. మీ ఫ్రెండ్స్క్ అళ్ళొచ్చా.
ఏమో తెల్వది.
ఉహు కోన్ ఏత్తవ కోన్ ఏత్తవ నువ్వు.
కోనా నాకు ఏయ్యరాదు.
అయ్యో ఎయ్యరాదా
ఆహా
నేర్చుకోకపోయినావ మరి మీ చెల్లకి ఏయొద్దా ఫ్యూచర్లా.
నేర్చుకోవాలి ఇగా.
నీకేందిగ వంటచ్చింద్ అన్ని ఒచ్చినై పెళ్ళి ఒకటే తక్కువ
ఆ ఇగ పెళ్ళి సుగ చేస్కుంటిగ
చేస్కో తొందర్ ఒత్తం మరి మేమ్ గిఫ్ట్ పట్టుకొని
ఆ చేస్కుంట.
పిల్తవా అసల్ మమ్మల్ని
చూత్త
చూద్దాం కాదు పిల్తవో పిల్వవో
చెప్తా.
ఎవరు మరబ్బాయి లవ్ మ్యారేజా అరెంజ్ మ్యారేజా
ఇప్పుడెక్కడ్ది పెళ్ళి ఇంకా త్రీ ఇయర్స్ తర్వాత
మేనోల్ ఎవర్ లేరా?
ఆ లేరు.
అయ్యో మేనోల్లుంటే మంచిగుండు కదా
ఉన్నరా?
ఆ నాక్ ఉన్నరు.
ఆహ
ఇద్దరు బావాలె
ఆహ మార్ చేస్కుంటాన్నవా?
ఆ చేస్కుంట చిన్న బావాని.
ఆహా
అత్తవా మర్ నా పెళ్ళికి
పక్క
రా ఇప్పుడు అంటే ఆయన జాబ్ చేత్తాండు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత చేస్కుంట.
వామ్మో త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాతనా అ ఇప్పుడ్ చేస్కో తొందర
ఇప్పుడే చేస్కోవాలంటే ఆయన ఇప్పుడ్ రాడు ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత ఒత్తడు.
ఆహా!
అప్పుడే చేస్కుంటా అప్పటి వరకు నా స్టడీ కూడా అయిపోతదిగా
ఆ ఆ..
అట్లా ఇంకా ఏం చేత్తాంరు మీ ఫ్రెండ్స్ పండుకున్నరా, తిన్నరా?
పండుకున్నది ఒక ఆమె ఒకామె ఫోన్ మాట్లాడ్తాన్
మ్ హ్ ఎప్పట్దాకా నైట్ ఫోనే చుత్తనట్టు ఉన్నరుగ బాగా
ఏ లేదు పండుకున్న నేన్ టెన్కే పండుకుంట.
ఉమ్ హ్ మరి ఫోన్ ఎందుక్ ఇగ నీకు టెన్కే వండుకుంటే
ఇగ ఫోన్ ఎందుకంటే ఫోన్ వాడాలి కదా కొంచం తక్కువ్ చేయాలి కదా
మ్ హ్ సైట్ ఓత్తది లేకుంటే ఇంస్టాగ్రామ్ ఉన్నదా నీకు?
అయి వాడం అసల్ ఇంస్టాగ్రామ్ అంటే ఏంటిది?
వామ్మో తెల్వదా నీకు
తెల్వదీ.
మ్ మరి రీల్స్ ఎల్ల చూత్తవ్ నువ్వు
సుమన్ టీవీ జూడం ఓన్లీ చదుకోడాన్కే ఫోను
అవునా యూట్యూబ్ కూడా చూడవా సిన్మాలు కూడా చూడవా
అసల్ ఏమ్ చూడం
మ్ హ్ మంచిదానివే ఈ కాలం లిలాంటి అమ్మాయిలు గుడున్నరా నేన్ ఫస్ట్ టైం ఇట్ల చూడు
ఉన్న
మ్ ఇంకా చెప్పు నువ్వు
మీ హాస్టల్ న అయితే ఎమ్ కర్రీ
నైట్ పప్పు చారు అన్ని పెడతారు సాంబార్ పాపడాలు
క్యాంటీన్ ఉన్నదా మీ దాంట్లో
ఆ ఉంది మీ దాంట్లో లేదా అయ్యో ఎందుకు
ఉమ్ మా దాంట్లో మా దంట్లో ఫాస్ట్ ఫుడ్ తిన్నదనీ హెల్త్ ఇష్యూ వస్తాయని పెట్టలేదు
అమ్మాయి ఊరికే తింటారా క్యాటీన్ ఉంటే ఫాస్ట్ ఫుడ్ జస్ట్ రైస్ బాలేనప్పుడు తింటారు
తింటారు
ఉ హు మేమేం అ అట్లా ఎమ్ తినం ఎప్పుడో ఒకసారి తింటాం మాకు క్యాంటీన్ ఉన్నా కూడా బిస్కెస్ ఇట్లా తెప్పించుకుంటారా మీరు అలో ఉందా
అసలు ఏం చెప్పిచ్చు ఓన్లీ హాస్టల్ ఫుడ్ తప్ప ఏమి ఉండదు మాకు
అవునా మరి ఎట్లా ఆకలయి ఒకవేళ ఆకలయితే
ఆకలి అయినా ఇగ అదే హాస్టల్ ఫుడే వాళ్ళు ఎప్పుడు పెడితే అప్పుడే తినాలి
వామ్మో సేమ్ ఇంటర్ లెక్కనే ఉంది కదా
ఆ
డేస్ వాళ్ళ తో తెప్పించుకోరాదా మీరు
ఆహా
మీరన్నా బయటికి పోవచ్చ మరి
పో రాదు మేం
అవునా మరి ఎట్లా
ఇట్లనే ఏమో
మీ ఫ్రెండ్స్ వాళ్ళు మరి అడగరా అడగపోయిరు ఇట్లా క్యాంటీన్ పెట్టి యని మాకని
అడగం మేము ఇగ సార్ స హెల్త్ ఇష్యూస్ వస్తయ్ అని ఎందుకని అడగం
కనీసం పేరెంట్స్ అయినా ఇంటికా నుంచి ఫుడ్ తెస్తారు కదా అది అలో చేస్తారా
ఆ ఇంటి కానుంచి ఫుడ్ అలో ఉంటది
మరి వత్తరా మీ మమ్మీ వాళ్ళు అప్పుడప్పుడు
ఆ వస్తారు
ఏమేమి తీసుకస్తారు ఏమన్నా తీసుకురామ్మని చెప్తావా ఉహు మరి ఉగాదికి పోతన్నావా
పోతాను ను పోతానవా
పోతా ఎప్పటి నుంచట మరి మీకు హాలిడేస్
మాకు సెవెంటీన్త్ నుంచే మీకు
మా గూడా మండే నుంచి అని చెప్పిండ్రు ఇగ పోయేటోళ్ళు సండే పోతారు చాలా మంది రేపు కూడా పోతారు అవును మీ విలేజ్ లే ఏదో పండుగ ఉన్నదట కదా
ఆ
ఆ మీ విలేజ్ లో ఏదో పండుగన్నదట మీ ఫ్రెండ్ అన్నది నిన్న ను మరి మీ ఫ్రెండాంటే నేను నిన్న ఏదో పండుగ ఉంది మండే రోజు సండే రోజు పోతాని ఎవరి పెళ్ళిళ్ళన్న ఉన్నాయ ఈ మధ్యల ఇంటికాన్నేన ఇంటికి పోయినాగుడ
ఇంటికాన్నే ఇగ మీకున్నయా
మాకున్నది ఒక పెళ్లి ట్వంటీ టూ కి అంటే నాకు తెలు తెలుసు కాని వాళ్ళు అంత క్లోజ్ గాదు పోను పెళ్ళిళ్ళకి నేను ఎక్కువ నువ్ పోతవా
అంటే ఎక్కువేం పోను మా అక్క వాళ్ళ వాళ్ళు అందర్ పోతా
దగ్గరిలేషన్స్ అయితేనే పోతా లేకుంటే పోను నువ్వు
నేను సుత అంతే
ఉహు తింటావా చికెన్ మటన్ నువు
నువ్ తినవా
ఉ హు తింటలేను ఇంకేచెత్తారు ఉ హు చెప్పాలింకా నువ్వే ఉమ్
తిన్నవా
తిన్న పండుకున్న నువ్వు
కాలేజ్ అయిపోయిందా
కాలేజ్ అయిపోయింది అప్పుడే అయిపోయింది మాకు ఫోర్కే అయిపోతది ఉమ్
ఆ
మా మేడమ్ గిట్ల అచ్చిందా
ఆ వచ్చిండ్రు
క్లాసులు జరుగుతున్నయా
జరుగుతన్నాయి మిక్ జరుగుతానయ
ఉమ్